చెప్పండి ఏం లేదండి ఇగ మీరే చెప్పాలి
ఏముంటయండి మేము ఒక ఊరు ఏళ్తున్నాం వస్తరాఅండి టెంపుల్ కెళ్తున్నాం
ఎక్కడ
విజయవాడ
దుర్గమ్మ టెంపుల్ కా
కనక దుర్గమ్మ తల్లి టెంపుల్ కి
ఆహా ఏమోలేండి ఇ రేప్ శ్రీరామనవమి కదా అండ్
ఆ అవునఅండి ఏక్కడికైనేళ్తున్నారా
వెళ్ళాలి గుడికెళ్లాలీ
ఆహ్
ఇంకా అంతే మాన్సన్ లొ గుడి కొకటే ఏళ్తున్నాం
మీకు ఒక వాచ్ ఇస్తా అండి దానికి లింకులు తిపిస్తారా
తీపిస్తామండి మీరు ఎక్కడ ఉంటారో తెలిదు ఎట్లీస్తారు నాకు
అంటే గూగుల్ మ్యాప్ లో లొకేషన్ పెడితే మేము చూసుకోన్ స్తామండి
అక్కడెవరు లేరా అండి తీపియడానికి
లేరండి లేర్ రండి అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాము
మీరు అవుట్స్కర్ట్స్లో ఉంటారా
అవునండి ఆ అవునండి
అక్కడ ఫుడ్ అంతా డెలివరీ ఫుడ్ డెలివరీ ఉంటుందా
అ బావుంటుందండి పర్లేదు
మ్ హు
మీరు ఎక్క అ మీరు సిటీ లో ఉంటారా అండి
అవునండి మేము సిటీలోనే ఉంటాం
ఓకే ఎప్పుడన్న తిరూపతేళ్ళారా అండి
తిరుపతి వెళ్ళామండి తిరుపతి కొండెక్కలేదైనా నెక్స్ట్ టైమ్ వెళ్తే కొండెక్కుతా
అక్కడ దాకేళ్ళినప్పుడు తిరుపతి ఎళ్ళినప్పుడు ఎక్కలి కదండీ
అ దనికీ అంటే తిరుపతి కొండెక్కాలంటే అదృష్టం ఉండాలి అది ఇంకా ఆ ఆ స్వామి దగ్గర నుంచి పిలుపు రాలేదు మనకు వెళ్ళలేదు అక్కడి నుంచి వస్తే ఎప్పుడైనా వెళ్ళొచ్చు
మ్
వెళ్ళాలంటే వెళ్ళాలి అన్ టే అదృష్టం ఉండాలి సాయిబాబా సాయిబబా
అంటే ప్రతి గురువారం మీరూ పూజగా చేస్తారా
అ గుడికెళ్తామండి
గురువారం గురువారం టెంపుల్ కెళ్తారా అండి మీ రు ఫాస్టింగ్ లాంటియి ఏమన్న ఉంటారా
ఆ ఉంటామండి అంతా ఉంటాం బానే ఉంటాది భక్తి ఎక్కువ అంతె
ఓకే మేము అప్పుడప్పుడు పోతామండి
మ్ హు అక్కడ దగ్గర్లో ఉన్నాయా గుడులు
ఆ శివాలయం ఉందండి ఇక్కడ్ దగ్గర్లో శివా శివాలయం మొకటి రామాలయం మొకటి
హ్మ్
ఉందండి
హు మ్
ప్రతి మండే అంటే ప్రతి మండె ఎం వెళ్ళము వెళ్ళాలనుకుంటే మండె డే ఎళ్తాం శివాలయనికి రేపిక్కడ్ దా మ్ రామాలయంకి వెళ్ళాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్
వెళ్ళండి ఫుడ్డ్ పెడతారు మంచిగా తినేసి రండి
ఆ ఇక్కడ పెట్టారండి
తరన్ని దగ్గర
అవునండి పానకం వడపప్పు
ఆ అన్ని పెడతారండి ఆ అన్ని పెడతారండి వెళ్ళండి
వెళ్తామండి వెళ్ళాలి
శివమ్ ఔటింగ్ ఇస్తారు కదా ఔటింగ్ పాస్ ఉంటది మీకు వెళ్ళొచ్చు
స్తారు బట్
ఔటింగ్ పాస్ ఉంది కదా ఉమ్ ఇంకేమండి
ఏం లేదండి చెప్పాలి మీరే
కాలేజ్కి ఎళ్ళారా అండీ
ఆ వెళ్లామండి కాలేజ్కి ఎళ్ళేసి వచ్చా
ఏమన్నా ఈవెంట్స్ కానీ అలా ఏమన్నా చేస్తారా మీ కాలేజ్ లో
మా కాలేజ్ల ఫెస్ట్ ఉంటదండి ఫెస్ట్
ఆ
గేమ్స్ పెడతారు టెన్ డేస్ జరుగుతుంది మంచిగా గేమ్స్ ఉంటాయి ఫ్లాష్ బాగుంటుంది అన్నీ ఉంటాయి అన్ని దాంట్లో పార్టిసిపేట్ జెయాలి గేమ్స్ ఆడలి ఇకా అన్ని ఐపెయినయ్ ఫస్ట్ ఒకటి డిలే అవుతుంది అందరు అస్ స్తె జరిపిస్తారు ఇంకెవరు రాలేదు మీకు
ఆ మాకు ఈవెంట్స్ జరుగుతాయండి సంక్రాంతి సంబరాలు ఉగాదికి ఉగాది పచ్చడి చేస్తారు క్రిస్మస్
ఉగాది పచ్చడి దీశారా మొన్న మీకు
ఆ మొన్న చేయలేదండి మొన్న రీసెంట్ గా మాకు ఫెస్ట్ అయి పోయింది ఇక్కడ ఫెస్ట్ అయిపోయిన మార్నింగ్ ఫెస్టివల్ అనమాట
ఉమ్
సో ఇంకా అంతకని చెప్పేసి చేయలేదు
ఉమ్
అ
చెప్పాలండి సినిమాలు చూస్తారా సినిమాలు చూస్తార ఏమండి సినిమాలు జుస్తారా మీరు హలో